అలాగదు నేను ఆ ఐపేంది ఇగ గోకుడే గోకుడు వాయ్య ఎండిపోయిన మరి అడా చాప ఒటి ఏసిలు మా లిట్టు గాడు స మొన్న మూడు నాలుగు రోజులు దాన్ని అది పెంచబట్టి అది చచ్చిపోతే దాన్ని కాలు చీర్ కాలీ అటు పడేసిండు
ఆహాహా
ఆ చాపకున్నయి ఇది జూలే అయే నీళ్లు వడ్డాయి ఇగా చాలు ఇగ ద ఎడగచ్చినయి బాముఎడగచ్చింది మరి ఎందుకు పో
ఆహాహా
అటు పోవదు, అయి అయితది, అయి అయితది పోవదు బాగా చిన్నది తల్లి అబ్బ హ అన్నయా
ఆహ్ హా
ఎక్కడ ఒక్కోక్కసారి కోపంవస్తే అంటే, అబ్బా నీజంగా నిలబడితే మంచిగుండు అనిపిస్తది రా
ఉహ్
ఏక్కడకొచ్చినై తాతయ్యదేన
ఏమన్నానీ ఆ రోజు ఫోన్ చేసిన్ రోజు నేను గుడా తీవింటికి పోయిన టివెంట్ పోయిన కాడా వున్న ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అవి వేరే ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అవి కోప్స్ లాంటివి కావ్ పెద్ద పెద్ద బాక్స్లు కేజీ, టూ కేజీ
కాల్చేతులు కడుకుంద్రా, ఐదు వందలన్నడు ఆ బాక్స్ ఇష్టమే అసలు, వాళ్ళు గుడా మల్ కొంచం కొంచం అస్తలేరు, నిండుగా అసలు రొండు, మూడు గంటలు ఒక దాంట్లనే ఎస్తాన్రిగా
ఆహా, అయితే మనం స్ అప్పుడప్పుడు వీడియోలల్ల బుక్తరు చూసినవా ఐస్ క్రీమ్తో అటపట్టిచినట్టు ఇట్లా ఇట్ల మొత్తం గం అతికినట్టు అతు తది.
ఆ కొంచం లూజ్ అయితే ఎవరు తీసుకోవట్లేరుగా ఇగ గడ్డ గడ్డ ఉన్నదే తింటారు.
పోతాదది.
ఆ
అవే మొన్న మేము గుడా తిన్నము, నేను ఒక నాలుగైఐదు ఐస్ క్రీమ్ తిన్ న్న ఫుల్ అసలు అవ్వి ఎట్ల అంటే కప్పులల కల్ మొత్తం ఒక్కొకటి ఒక్కో డిజైన్ ఇస్తాం రువాళ్లు దాంట్లో ఫ్లేవర్స్ ఏ ఎనిమిద రకాల ఫ్లేవర్లు ఉండే అన్నీ తీసుకొచ్చి దాంట్లో కొన్ని ఇట్ల వెజి వెజిటేబుల్స్ కలుపుతలు కొన్నిట్ల ఫ్రూట్స్ కల్ప్తుం కొన్నిట్ల డ్రింక్ కల్ప్తుంరు ఏమేమో చేస్తున్రు వాటిని ఆ ఏంటిది నేను బ్లాక్ దా క్ష ఉను వైట్ ద్రాక్ష పన్లు ఉంటయిగా అవి చిన్న చిన్న ము ముక్కల్ లెక్క కట్ చేసి ఐస్ క్రీమ్ల కలిపి నాకిచ్చిండు. మస్త్ ఉన్నద్ అట్ల తింటే అవి తిం నా బిర్యానీి అయితే చికెన్ బిర్యానీి తిన్న చ చికెన్ ఫ్రై దిన్నా మటన్ బిర్యానీ ని మటన్ ఫ్రై చాపలు వా వెజ్ రైస్ వెజ్ బిర్యానీ మళ్ళా
శీమలు కరచలే ఎల్ మనం హ
ఆ అంటే ఫుల్ం టు
హూ ఉమ్
అసల్ మర్ మటన్ బిర్యానీ అయితే ఘోరంగా ఉన్నది గది అది ఒక ప్లేట్ జానెడు ఎన్నో ఉంది ఏపీఎస్
మీ మరి మొన్న పండుగా ఏమన్నా ఇచ్చన్నా మీ సారు
ఏ ఆరు వేస్ట్ గాడు వాడు ఇయ్యాడు అని చెప్పాలే పిసోడు ఆడ్ మా లాడీ ఈ లోకల్ ఇద్దర అడిగిల్లేగానే అలాగేం చెప్పినద నాకు అడగబుద్ధగాలని గాలి
దాదా ఫ్లీజ గర్వచ్చ ఆ పోోతా ఇగా దా ఉంటారు రా ఇడా అవద్ తోడ కడు బ ఎత్తడు శమషా పక్కన
అ చెప్పంట
ఏ మయి ఈ గే మాసాల ఫంక్షన్ ఫస్ టై మ్ అసలు పిలవని పేరంటానికి పోయినా అ మాత్తరడిగా అంట రడేనా అందరిగా ని మాడల్ ఉ తొమ్మిది మంది అ మీ అండ్రాడి అయిదమని సానమ్ చేసొచ్చే సర్కే డీసంబొయిందడ గీసంబొయింది మేమ్ తయారయాయినామని ఇక ఆమె కొంచెం ఇక పెద్దగా మాట్లాడేట ఈ మేమందర్ రెడీ అయ్యిన్ను మీరు ఎట్ట పోతున్నారో జరిగి మళ్ళీ ఒకటి మ్యాజిక్ లాంటిది పంపించింది
ఆ
ఈ మది పంపిత్తే కార్ లాంటిది అలా పోయి అసలు మామూలుగా లేవురా డెకరేషనైనా వాళ్ది
ఆహా
ఇవ్వ అగ అట్ట జోడ వడే ఫస్టైమిగ రతములన్ ది కూడున్నది వాళ్ళని కుజే పెళ్ళి అయిపోయేదంక రతంలో సేవట్టి టు బాంబులు అయి నా బు అయే చిచ్చుబుడ్లెక్క బేల్సిరు గన్నులు గన్నుల్తోటి అబ్బాయి నాగారమే
ఆహా
ఒడ్రోల్ల ఆయన పేరు విక్రమో యాడో ఉమ్
ఏ అర్నైతపుగర మీలో
ఆ అమ్మాయిది మా ఊరు
ఆహా హ
మాత్త మాత్తోళ్ళ అమ్మా వాళ్ళ త చిన్న తమ్ముడు అందరొచ్చిర్రగా
ఆహా
ఉమ్ మంచిగనే తిన్నాం వచ్చినా వచ్చినాం నేను బావ బిట్టుగాడు ఏమ అసలు బిర్యానీ అస మత్త కానీ వేడి వేడి ఉండేసరికి ఎక్కువ వాటి కొంచెం తిన్న ఆయాసమైందేమో అని
ఉమ్ ఎండకు అ వేడి బిర్యాని తినాలన్నా తినలేం అది మళ్ళీ బంతరాని తినాలుగా చ్చి లేత్తది
ఎంత ఫ్రీరా కూర్చుండు మళ్ళ వెనకొచ్చి కూర్చుడు లేదు ఎప్పుడు అంత ఒక నాలుగైదు వేసిరు పొడుగు చేలు
ఆా
ఈ మధ్య మద్యల గ్యాబ్ ఉంచుకోని అట్లా కూర్చున్నారు ఉన్నారో ఇగ ఇ ఫ్రీ ఫ్రీగానే కూర్చున్నారు ఎంత సేవ అయినా నేను ఎట్టట్టున్నారు ఇగ
మొన్న మీమ్ తిన్న కూడా ఉంది ఎవాళ టేబుల్ అళ్ళకే మీ ఐదుగు రమ్ ఉంటే ఐదుగురం కలిసి ఒక టేబుల్ చూసుకున్నాం పే తే
ఆ ఇం అంతే ఇగ ఇంగా పెద్దదే కాబట్టి పొడుగు చాలా పొడుగు వేసి రన్నటు
ఆ అదే ఆా
తే ఏ ఏం కూర వండినవు మరే
ఏ పప్పు టమాట
హ
నిన్న నాన్ వెజ్గా అంటే మొన్న నాన్ వెజ్ అయింది కదా అని చెప్పేసి నిన్న ఏం తెచ్చుకోలే ఈ రోజు ఏ ఎందుకు లేని సోమవారం అని ఇయ్యాల ఇగా పప్పే వండినం
హు కొడిసేపు అయినంకా బావ కు ఫోన్ చేసి ఏడున్నవ్ బావ మరి ఇట్ట వర్క్ ఉన్నది ఇక్కడ ఓతావా అని అడుగు ఏమంటాడో చూద్దాం
ఆ
నే పోతంటే బాధ అనిపించిందిరా ఏమొ ఇంటికాడ ఉంటెనో ఒర్రుడు అయితంది పో ఆయన పోతంటే ఎందులే అయి ఆయన ఇంత దూరం పోయి ఉండుడు మాకోసమే కదా అనిపించింది
ఆహా
కాని ఇట్లా దగ్గర చూసుకొని ఉంటే ఏం అనిపియపోవుగని అంత దూరం పోయి ఒక్కడు ఏ డో ఎట్ట జెతడో ఏం
ఎంకాదులే నీ సంతోషం ఎక్కువసేపు ఏమ్ ఉండదు రొండురోజులల్ల వత్తాడులే
మళ్ళ అట్లా అడిపితది ఒక రోకు బాధ పోయినందుకు బాధ అనిపితంది మళ్ళా రెండు పోయోస్తడు ఈనకు బుదైదు కదా మళ్ళ వచ్చినాక మ మళ్ళాలెంత చికగు ఉంటదో మళ్ళ అట్లా అనిపి కనిసి చె ఇక్కడ ఏమో మరి ప్చ్ ఎట్లా సెక్యూ అలా కౌంటరే కదా చూసుకోనుడు.
అదిఎలాగన్. ఈయన మైండా ఏమో అక్కయ్య నాకి ఈయన గురించి మాట్లాడ నాకు.
మిగతాది ఎవరి కిందికి పోయ్ పని చేయలేడు నాకు తెలుసు.
ఆహ్ అది ఒకళా కింద పని చేసే క్యారెక్టర్ కాదది.
ఆహ్ అట్లానే సుసిపెడతాన్నది మరి ఏం.
ఎందుకంటే ఎవరి కింద పనిజెతే వాడు చేప్పినటు. ఇనాలే వాడు ఏదంటే అది. పడాల్సిందే వింటర్లపోయి ఓనర్లుక్కుండి. ఇప్పుడు ఓకనీ కింద పని జెయాలంటే ఏం జేతడు.
మొన్న ఒక రోజు తొమ్మిది గం‌ పొద్దుగాల ఏడు గంట్లకు పోయ్ండు. నైటు పదకొండు ఐంది వచ్చేసరికే.
ఉమ్
ఏందంటే ఈ మన బింగోలు ఇవన్నీ ఉంటాయి గదా.
అవును.
ఓల్ సేల్. ఆ డబ్బలు మోసి. ఇవి మోసి మోసి పాపం దెబ్బల్ దాకినయి అంట. ఆహ్ దెబ్బ ఒకరోజు. బానే బోయిండు ఇగ తెల్లారి గుడ పోతడెమో ఇంక ఇట్నే అలవాటు ఐతది గద అనుకొన్ని ఉండి పొద్దుగాల లేసుడేఏకడిదిగా. నాకు దెబ్బలే తాక్ నాకీ నా చైదనం నా మెడల్ నోతన్నాయి మోసి మోసి అంటండు.
అంత బరువు.
అవి పెద్ద పెద్ద డబ్బాల అట్ట వాళ్ళ ఇసిరేస్తేనె పట్టుకోవాలన్నట్టా ఇగా.
ఆహ్
అంటే ఇగ మోసుడే ఇగ మోస్. తువానే.
ఉమ్
ఆయన ఉండు ఇంకో ఆమే కోలలు అమ్మేటయాన వాళ్ళ కొడుకు ఇద్దరు కలిసి పోయిండ్రు.
ఉమ్ ఉమ్మ్
అప్పుడు ఏరు ఇగ. ఆ రెండు రోజులకు డబ్బులు ఇస్. ఇస్తామంటే నిన్న మొన్న పోయి తెచ్చుకున్నాడు ఐదు వందలు అడ్. వేయి ఇచ్చినాడట.
ఈ పనికే అట్లా అంటే ఇంత వారానికి.
అంటే రోజులెక్క రోజుకు ఆరు వందలట.
ఆహా.
కానీ వీళ్ళు మధ్యల పోయలే కదా ఒకటే రోజు పోయరు వారం వారం పోవాల్సింది ఒకటే రోజు పోయేసరికి మీగతది కట్ చేసుకొని ఇచ్చిండట.
ఒక సుతారు పనికి కూడా పొమ్మను బాపు. పథం బోల్ తి పనులు ఎంత తిప్పలో అనిపింతది ఇన స్లాబ్ బోతనాన్ని తనకో పెళ్లలు ని తనకు మనకరు అయ్యో ఆరు వందలు ఏడు వందలు వత్తాయి లే గాని అహా అప్పుడు తెలుతది హార్డ్ వర్క్ క్ ఏంటింటిది సింపుల్ వర్క్ ఏంటి ఏంటది అని అప్పుడు తెలుస్తుంది
ఓర్ వారి గాడ కూసొని తింటానావు ఏంది రా
అది చేసే పనికి ఏమ్ అనిపిస్తది అంటే గీవం ఓ గి డబ్బల్ మోసుడు ఇలా గుకొని గీ పని చేసుడే హర్డ్ ఇంత హర్డ్ ఉన్నది ఏంది అనుకుంటాడు ఆయన ఇగ సుతారు పని ఇంకా పిల్లర్ పోతానికి పోతే అప్పుడు తెలు సరే అసెలు హార్డ్ వర్క్ ఏ హా పనిలా తో పోలిస్తే ఈ పని సింపల్ అనిపిత్తది అప్పుడు
ఇడ కుసుందు రా ఏ నీడ నీడ అనుకుంట గీడ కుసుందురా రా నేను చూపెడుతా రా నీ ఇంట్ల కూసోని తినబుద్ధి కాట్లే మరి నీకు రోడ్డు మీద కూసోని తింటాడు ఈడ
ఎల్లా ఏడ నో కాడ మల్ల పడివేసిపోతాడు
ఈ మా మూల్య చితి కింద కూసోని తింటా
ఉన్నా చాలా మంది
ఏ ఆటో ఆ టర్ బాలా క్రికెటర్ తరువిద య ఉష్షునుడు పోలే కలుపుకోవాలి అని ఉంది గా ఛీ నువ్ తిను సలుగాని టకటక తిను తిను రా ఇవ్వాలంత సల్ల వడు
తిను తిను అను తొందర లేకపోతే ఆట అయిపోతు
పూందొంచల అమ్మ కు పెట్టు తినిప్పిత అడనే అబో గరితాందార
ఆ
గింతంత పెడతాడు స్పూనతో అంత అదే
నిమల్ల సాయంత్రం చెత్తలే అళ్ళ చుస్కో సరే